విషా ఒక నిమిషం ఒక నిమిషం రావదు నా నెంబర్ గదే పొద్దున్న
ఆ
వస్తావా బయటికి నేను రావాలా ఆడికి నేను వస్తాలే అయితే
బయటతిరిగితే చలి తిరిగితే ఎందుకో గుొంతంద అట్ల వాస్ నాకు ఇప్పుడు అర్థమైంది తినీనికి ఫుడ్ వల్ల కాద అనుకుంటేది మేబీ చలి వల్ల మన
ఆ అదే బయట తిరుగుతాంటావ్ పన్నెండ ఒకటా అందుకే గేట్ ఎసేసిన
బయ నింబలా
అవుదు ఇంకా రాను కదా పల్లెలో నే కొనీ కొన్ని పూయలా
ఉన్నిలే పొద్దుందంత ఇప్పుడు ఏనాంటా కడపు ఫుల్ ఉంది మీరు తిన అంటే అమ్మని పెదామాల్ని.
ఆ భయపడిపోయిందిే తినాలో దేనికి ఉ అప్లికేషన్ లేకపోయినా అవి తింటా వునిందా
హహ
కిచన్ లోపోయి ఏరో
అమీ దొంగ మే నిజం చెప్పాలంట అమీ తినే విషయం అనీ కాదు అ దాకుని ఎందుకు తినడం మాముూలు గా తింటే అయిపోతాదిక్కద ఏముందీ
నేనేను మనకోను హేమో
ఏమనుకోని అవకు తెలియదు కదా.
అవును
ఓ
హలో
ఉ
హలో
ఆ వన్ వరకు చేద్దామా కాదు మెసేజ్య ఒకసారి వాళ్ళకి ఏమంటారు. అట్లేమద్దా మెసేజ్ చేసింటే బాగున్నా ఎంత వరకు
వాళ్ళు రిప్లై ఇవ్వరు రేప్ టెన్ వరకు రిప్లై ఇవ్వరు.
కష్టం లే ఊరికే వేస్ట్ చేసుకొని డైరెక్ట్ సబ్మిట్ చేస్తే అట్లీస్ట్ వచ్చే కాల్ కన్నా వస్తది. ఎట్లా వేస్ట్ అయ్యేది కదా అదిదో మనం నార్మల్ వేస్ట్ చేస్తే మేలు కదాంతే అవ్
అట్లా కాదు వన్ వరకు చేద్దాం ఇప్పుడు ట్వెల్వ్ వరకు తీసుకుంటే తీసుకుండి అవే వ ఒకవేళ వన్ వరకు తీసుకుంటే,
కుడా రావంటే
వస్తుంది. అశోక్ అనే ఒక పిల్లడు చెప్పానే
ఆ
ఆ పిల్లోడు అసలు సబ్మిటే చేయాల రిసీవ్ కాల్స్ మని చూపించింది. మొన్న
ఉం
చేసిన, చేసిన టాస్కులు మని
మనీ పెరిగిందంటవనకి అంటే ఫస్ట్ ఒక మంత్ వచ్చి మళ్ళీ మళ్ళీ పెరగడం అట్ల ఏమనా జరిగిందా లేదా అస
ఆ పెరిగిందంట ఆ పిలోడు కే
అంటే ఫస్ట్ ఒక అమౌంట్ ఉన్నదా అంటే ఇది టాస్క్ కంప్లీట్ చేసినాక ఒక అమౌంట్ ఉన్నదా.
ఆ
నీకు అర్థమైతుందా నీ ఫోన్ ఇప్పుడు మనం
నాకు అర్ధమయింది నాకు తెలుసు.
ఉమ్, ఉం
ఆ
ఏయ్
ఓ
ఉకో ఆ టాస్క్లు చేసినప్పుడు ఎంతుండదట మనిషికి
వన్ ఎయిటీ
ఆ అంతేనా
మళ్ళీ అవడు కొన్నే చేసి ఆపేశాడు.
ఉహు మళ్ళీ రిసీవ్ కాల్చస్త కల్పెంత వచ్చిందట.
ఇప్పుడు చేస్తా అన్నాడు. కాబట్టి ఇప్పుడు చెక్ చేసినంత అవుస్తుందిదా అంత
ఉం
వన్ వరకు టైం చేద్దాం ఏమవుతుంది. టైం వేస్టా
వేస్ట్ కాదు. చచ్చిపోతాన్నము బాధ రెండు రోజులు నిద్ర పట్టలే మసా నీకు అర్ధం కావట్ల.
ఆ
బ లేకపోతే మేల్ కూడా నాకేం కొత్తనా
అదే గదా
ఆ చైైనకి బాధలే మేలుకకి బాధలే నిద్దరు గురించే రెండు రోజులు నిద్ర కదా ఫుల్ నిద్ర
నిన్న ఆ నాకు తెలిసిందే లే నిన్న మీ ఫ్రెండ్స్ అందరు తాగారు ఇంకా నిన్ను గబ్బులేపారు ఆడుకుందాం ఆడుకుందాం
బాగుంటుది మందు తాగినప్పుడు వాళ్ళ కామిడిగా ఉంటది హలో
ఆ
మ్ పోనీ
వాళ్ళే మొన్న ఒకసారి ఏమైందంటే నువ్వు నేను అంతే ఫస్ట్ లో నువ్వు ఫస్ట్ ఇట్లా వచ్చినప్పుడు మనము అక్కడ అంటి షాప్ ఉ చూడ అప్పుడు ఉంటంటీవీ కదా
బ్రాందీ షాప
ఆంటీ షాపు
ఉహ్ హు
అక్కడ మన ఇద్దరం కూర్చో అంటే ఎవరైతే ఇద్దరు మగపిల్లల్లో చూసి నేనేమన్నా. వాళ్ళ వాళ్ళళ ఏమో అనుకొని ఇద్దరు వచ్చి నా దగ్గర వరకు చూసి. మళ్ళీ వాళ్ళళు కాదని వెళ్ళిపోయారు. చూడు గుర్తుందా వాళ్ళు ఎంత కోపంంగా వచ్చారు మన దగ్గరికి అంటే వాళ్ళ లవర్ ఏమన్నా అట్లా బయట ఉందేమో అనుకుొని వచ్చారు చూస్తే మళ్ళీ నేను మళ్ళా అప్పుడు వెళ్ళిపోయారు నువ్వు గమనించలేదా
మ్ అడిగినావ్ ఎందుకు లేట్ చేసినారు ఎట్లా
ఆ లైటెస్ చూసారు కదా రోజ్
చెప్పిన కదా వాళ్ళ వాళ్ళు అనుకుంటారు మళ్ళీ ఎవరి కానీ హ
మీరుూమ్ లో స్పూన్ లేదా అదే
గోల్డ్ గోల్డ్స కనిపలే యారుందా ఏసో పోయింద ఉంది ఏమో మొత్తం పోనీ ఏం జయాలేం జర్ మల్లి కొందాం గోల్డ్ ధరేంద్ ఇద్
అదేలా దాని స్కూల్ వన్నకో
ఉన్నాయి
యాడునై ఒకటుందంతే
రూంలో రెండునై ఈసారి నువ్వు స్పూని అమీదులే మా రూంలో కడుకొన్ తీన్ తినేస్తాం. నార్మల్గా ఇచ్
థాంక్స్ రా
ఏం ఫ్రెండ్స్ ఏమో ఈ అమ్మాయిలు కదా
ఏమైంది
నచ్చద్ నాకు ఈ మధ్య ఎవరిని మాట్లాడాలని ఉండదు. తెలుసా ఒంటరిగా ఉంటేనే సంతోషంగా ఉంది ఎందుక ఎవరన్నా మాట్లాడినా నాకు నచ్చదు. మాక్ల కాలేజ్ లో అట్లు ఉండదు. కా స హమ్మయ్య
పది నిమిషాలు అతంది కట్ చెయ్. నేను వేస్ట్ చేసేసాన్ని సార్నా.
ఏ హే వన్ వరకు మాట్లాడుదాం. ఎందుకు ఇంత చూత్తరా వేస్ చేద్దాం వేస్ చేద్దాం అంటే. కాల్స్ మళ్లి పోవు చెప్తావున్నా వేస్ట్ చేస్తే ఏమొస్తుంది చెప్
అవున ఇంకా
ఆ
ఉమ్ ఏం రాదు
మన వరకు సైన్ చేద్దాం అబ్బా
ఉమ్
కళం వస్తే నైటికి స్నానం చేసి పడుకుంటా
హలో
నైట్ స్నానం చేసి పడుకుంటా. పడుకున్నప్పుడు చనిల్తో
ఇప్పుడ
ఆ పనుకున్నప్పుడు రేపు మూవీ అదని డౌన్లోడ్ చేసుకొని చూస్తా.
ఉహ్మ్ ఓయామ్మ మోత్తం మంది లైక్ గొట్టినారు సమ్మె